ఆ హలో ఆ బాగున్నామండి మీర ఎలా ఉన్నారు ఉ
మీరు ఎలా ఉన్నారండి
మేము బానే ఉన్నామండి ఇంకా ఏం చేస్తున్నారు పనుల
ఆ వినవడద లేదండి కొంచెం వాయిసు పెంచండి
పయా
ఆన్ ఇంకా కాలీ అండి అయితున్నయ్
ఒక బొద్దున్నారాండి
మీ వాయిస్ బ్రేక్ అయితుంది కొంచెం
ఆ ఓకేనా ఇప్పుడు వినిపిస్తుంది నాకు కరెక్ట్ గా
ఆ చెప్పండి మీ పన్నీళ్ళు అయిపోయినాయా
మాది ఆ అయిపోయినాయండి వంట అయిపోయింది మేము ఒక్క పొద్దున్నాము ఇప్పుడు ఇఫ్ తారి చేస్తామండి మేము ఇతరి తయారు చేస్తున్నాము మేము ఇప్పుడు
ఏం చేస్తారు ఇతరీ ల మీరు
ఇఫ్తారీలో చూడండి మేము దర్బూస్గా చేసాము బజీలు చేసము ఫ్రూట్స్ వెజి ఆ ఇంకా చూసేస్ అవి చేస్ అన్ని చేసేసుకున్నామండి మేము ఇప్పుడు షాపింగ్ ఇంకా రంజాన్ది కొంచెం అయిందండి ఇంకా కొంచెం మిగిలి వున్నది ఇంకా డ్రెస్సెస్ తీసుకు కున్నామండి ఆ డ్రెస్సెస్ తీసుకున్నాము ఆ డ్రస్సెస్ పైన ఇంకా జ్యువలరీస్ తీసుకోవాలండి
ఊ సరిపోదు టైం ఒక రోజే చి మనకు రొండేసి మూడు డ్రెస్ కావాలి
అవునండి రంజాన్ షాపింగ్ అంటే ఇక బాగుంటది కదండి రెండు మూడు రోజులు పడుతది మాకు టైము ఆ పిల్లలది అయిపోయిందండి షాపింగు
ఓన్లీ ఇప్పుడు బట్టలకి పోదని కూడా సాయ ఆఫ్టర్నూన్ పోతే ఈవినింగ్ వరకు వచ్చేస్తాం ఈ మార్ టైం బాగా పడింది అంటే రష్ బాగుంటది కదా రంజాన్ పండు కకి అందరు బట్టలు తీసుకని వస్తారు రష్ బాగుండే అంతవరకు లేట్ అయి న్ని చూస్ చేసుకోవాలి చూసుకోవాలి ఏమ డిజైన్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఇంకా నచ్చాలి కూడా అట్లా చూస్తే కూడా బాగా టైం పట్టింది
అవును టైం పడుతుంది ఇంకా మీరు తీసుకున్నారండి షాప్
ఆ బట్టలు తీసుకున్నాం దానిపైన ఇంకా బ్యాంగిల్స్ ఇట్లా ఇట్లా తీసుకోలేాలి తీసుకోవాలి ఇంకా
ఆ అవున మీకు కార్య యాప్ లో జైన్ ఎన్ని రోజులు అవుతుందండి
మొన్ననే జాయి అయి అమ్మ మీరు
టాస్క్ ఫస్ట్ టైమ్ టాస్క్ అండి ఇది
సెకండ్ టైం
అవునా ఇంకా ఇంకేం చెయాలి ప్ర ప్రేషన్ ఇప్పుడు అయిపు తారీ తర్వాత
చిన తర్వాత ఇప్పుడు మేము మా ఆ అమ్మ ఆంటీ దగ్గర వచ్చా నేను
ఓకే అవునా
ఆ ఆంటీ దగ్గర వచ్చా
హు
ఆ మా ఆంటీ దగ్గర వ వచ్చినాం లైఫ్ చేసి మా ఇంటికి పోతాం అన్నం తినే స్టారీ చేసి బాగాల రోజుగా అంటే వచ్చినాం ఇక్కడ షాక్ ఓపన్ చేస్తే వాళ్ళ ఇంటి దగ్గర అంటే కలుస్తామని వచ్చినన్నాం ఇ
అవునా సరే సరే ఇంకా హ హ
క
ఇంకా
ఇంకా టైమ్ కొంచం ఇంకా ట్వంటీ మినిట్స్ ఉన్నాయి రోజా ఇరవతానికి
ఏమేం తీసుకున్నారండి ఇప్పుడు ఏమేం ఏమేం స్పెషల్ నడుస్తుంది
ఎప్పుడైతే స్పెషల్ అంటే అంతా లేదు బాగా అంటే ఫస్ట్ అదే నడుస్తుంది ఇప్పుడు అయితే బాగా అయితే పాకిస్తానీ జ్యువెలరీ నడుస్తుంది పాకిస్తానీ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అది బాగా ట్రెండ్ లో ఉన్నాయి ఇప్పుడు
అదే అదే మీరు ఎలా తీసుకున్నారంండి మరి ఏ డిజైైనర్ తీసుకున్నారు
ఉంది డిజైన్ తీసుకోలే
ఆ ఒకే ఒకే ఇస్తారా లే కొట్టుకుంటారా అండి ఇంట్లోనే ప్రిపరేషన్ చేస్తారా
ఆ మీది కుట్టుకుంటానండి
ఆహా
అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా ఆఫర్స్ కూడా ఉంటాయి కదా అందుకే తీసు
హా ఆ అవునండి ఇంకా డిజైైనర్ డిజైన్ డిజైనింగ్ వస్తాయా అండి మీకు
ఆ వస్తాయి ఆంటీ
ఆ ఇంకా
ఎవది కుట్టాను ఓన్లీ మా నాదే కుట్కుంటా అది మెల్లగా కుట్కుంటా స్లోలీ
ఆ ఓకే ఓకే ఇంకా అందరిది అయిపోయింద
ఇంకా అంధర్ది కాలేదండి షాపింగ్ అది కూడా నాది కూడా సగమే అయింది ఇంకా అది బ్యాంగిల్స్ లా శాండల్స్ ఇంకా తీసుకోవాలి ఇంకా తీసుకోవాలి ఓన్లీ బట్టలు షాపింగ్ అయినయి
షాపింగ్ ఇట్లా ఇంకా బట్టలు ఇలా అయిపోయినత ఇంకా మీరు స్పెషల్ చేస్తారు కదండి రంజాన్ లు చేస్తారు కదా కదా మీర ఏం చేస్తారు
స్పెషల్ అండి షీర్స్ బమా చేస్తాం రంధ బిర్యానీ చేస్తాం ఇంకా వేరేది స్వీట్ కూడా చేస్తామండి రిలేటివ్స్ వస్తాయి ఇక్క మేము కూడా పోతాం వాళ్ళు కూడా వస్తారు
ఆ స్పెషల్ ఇలా ఇప్పుడు అన్ని దేశెస్ చర్చేసుకున్నారా మరి
ఆ ఆమ ఆంటీ ఉన్నది కదా వాళ్ళు ప్రిపషన్ చేసారు ఇంట్లో ఉ అే మేము చేసుకుంటాం ఇప్పుడు ఆంటీ దగ్గర వచ్చాను కాద
హ ఓకే ఓకే సరే అండి ఇంకా మీరు కాల్ స్వీకరించినందుకు ధన్యవాదాలండి
పెట్టకండి ఇంకా టైం కాలేదండి
ఎంతుంది అండి ఇంకా టైమ్
లేవన్ ఇంకా లెవన్ మినిట్స్ కావాలి
ఓకే ఓకే ఇంకా నెక్స్ట్ ఇంకా చెప్పండి షాపింగ్ నెక్స్ట్ ఇంకా
మీరు ఏం తీసుకున్నారంండి నేనువైతే చెప్పేసిన
ఓకే నేను కూడా డ్రెస్సెస్ తీసుకున్నానండి ఒక టూ ఫోర్ ఫైవ్ డ్రెస్సెస్ తీసుకున్నాము అందులో నుంచి ఏదో ఒకటి వేసుకుంటామండి అందులో ఇంకా బ్యాంగిల్స్వ అీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి సో ఇప్పుడు ఇగా తే చేసేసాను తర్వాత చేస్తాను మ్యారేజ్ ఉందండి ఇక మ్యారేజ్ లో మళ్ళీ ఇంకా
ఆ ఇంకా షాపింగ్ చేసి మ్యారేజ్ లో ఉంది కదా ఇంకా డబల్స్ తీసుకోవాలి అది కూడా ఇంకా
అందుకే ఇంకా నార్మల్ చేసేసాము అండి షాపింగ్
ఆహ మీకు శారీ అంటే బాగా ఇష్టం అండి లేకుంటే డ్రెస్సెస్ ఎన
నాకు డ్రెస్సెస్ కన్నా శారీస్ అంటేనేే ఇష్టాము డ్రెస్సెస్
మీరు దేనిలో వేరు కంఫర్టబుల్ స్తారండి శారీ లేకుంటే డ్రెస్స లేకుంటే ఎలా అంటే ఇష్టం మీకు
నాకు డ్రెస్ కంఫర్టబుల్ అనిపిస్తుందిండి శారీ అంటే కంఫర్టబుల్ ఉండదు జస్ట్ ఆ ఫంక్షన్ పర్ ఫస్ట్ బానే ఉంటది ఆ బాగుంటది దాని తర్వాత ఇంకా అన్కంఫర్టబులే
కలర్ సేమ్
కలస్ కలస నాకు బ్లాక్ అండ్ బ్లూ అంటే ఇష్టం అండి ఇ మిగతాయి నార్మల్ కలర్స్ అన్ని ఇక లైట్ లైట్ లైట్ కలర్స్ అంటే ఎక్కువ ఇష్టం డార్క్ కలర్స్ అంటేడి ఇష్టం లేదండి
ఇప్పుడుయితే బాగా దచ్చకుంటదండి ఇప్పుడు ఈ టైం అయితే కూడా ఇప్పుడు రోజా వెళడానికి మసీదులో ఇప్పుడు టైమ్ ఉన్నది కొంచెం
అవును అ
పాప బాబుకు అయ్యంద షాపింగ్
ఆ అయిందండి పాపది అయింది తనవి స్ట్రిచింగ్ ఇచ్చసాను బాబుది కూడా అయిపోయిందండి రెడీమెంట్ తీసుకున్నాను అయిపోయింది ఇంకా
అందరు బాగున్నారండి
ఆ అ బాగానే ఉన్నారండి ఇంకా పండుగ అయిన తర్వాత ఇగా అందరినీ కలవాలి
ఫ్రూట్స్ ఏమేమి తీసుకుంటారండి ఫ్రూట్స్ లో భయ ఏమి ఇష్టం అండి ఫ్రూట్స్ లో
ఫ్రూట్స్ లో మేము నార్మల్గా అన్ని తీసుకొస్తామండి మేము ఎక్కువ శాత మొత్తం వాటర్ మలన్ పైన్ ఆపిల్ అంట అంటే లిక్విడ్ ఎక్కువ చే తినేస్తాము ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా అండి సో అందుకే లిక్విడ్ జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటాము
కుంటారండి ఇప్పుడైతే వాటర్ మిలన్ ఎట్లా లేకుంటే బాణా అవునా గ్రేప్స్ నార్మల్ ఇది మీర ఏం బాగా తీసుకుంటారు.
నేను ఎక్కువ శాతం ఫ్రూట్స్ ఇ ఇంట్రెస్ట్ ఉండదండి నాకు తక్కువ నేను సలగాహ హడ్గ ఏమంటారు కారా ఐటమ్స్ ఏ తింటానండి ఎక్కువగా బజ్జీలు ఎక్కువ ఇంట్రెస్ట్ గా తింట, తింటాను ఫ్రూట్స్ తక్కువ అందులో ఒక వాటర్ మిలన్ ఎక్కువగా తింటాను, ఫ్రూట్స్ అంతా ఇష్టం ఉండదు నాకు తినాలనిపించదు, ఉ
ఇప్పుడు బజ్జీలు గారేలు అట్లా దాంట్లో అండి ఏమి స్పెషల్ చేసుకుంటారు ఏం తీసుకుంటారు మీరు
ఆ అందులో నాకు అయితే బజ్జీలు, గ్యారెలు, ఆలుూ బజ్జీ, వడ మిర్చి బజ్జీ అన్నీ ఇంకా ఇంట్రెస్టే అవి తినాలనిపిస్తందండి. ఇంకా వేరే అ ఫ్రూట్స్ అంటే నార్మల్ ఇగా అంతే తినాలనిపించదు దాంట్లో అన్న
సపోజ్ అనుకోండి ఇప్పుడు ఇ తారీఖ కొంచమే టైమ్ మిగిలి ఉంది. జల్దీ ఏం చేసుకుంటున్నారు మీరు
ఏంటిదండి
ఇప్పుడు ఈ స్థాయికి టైం కొందరే ఉన్నాయండి మీరు ఏం ప్రిప్రిషన్ చేసుకుంటారు త్వరగా, కావాలి ఇప్పుడే కావాలి
ఆ మేము త్వరగా కావాలంటే ఫ్రూట్స్ ఎక్కువ కట్ చేస్త పెట్టుకోవచ్చు త్వరగా ఒక టెన్పిని టెన్ మినిట్స్ కంప్లీట్ కావాలంటే,
ఏదైనా రెసిపీ ఇట్లా ఈవన్ చిల ఇప్పుడే అయిపోత తది కొంత సేప అంటే చేసుకోవచ్చు అన్నట్టు ఏం చేసుకోవచ్చు,
ఫ్రూట్స్ చేసుకోవచ్చు బజ్జీలు కూడా చేసుకోవచ్చు మాక్సిమం ఆలుబజ్జీ పకోొడి ఈజీగా అయిపోతుందండి, మీ మిగతా అంటే వడ గిడా అంటే టైం పడుతది
ఆ
ఆ దానికి ప్రిపరేషన్ ఫస్ట్ చె చేసుకోవాల్సి వస్తది, సో నార్మల్గా ఆలు పకోడి పకోడి, మిర్చి బజీ ఆవి ఆ అవి త్వరగా అవుతాయండి జస్ట్ హాఫ్ అన్ అవర్ అట్లా చేసుకోవచ్చు ప్రిపరేషన్,
ఆల్ మిల్క్ షేక్స్ బనానా షేక్స్ మేము బాగా చేస్తామండి, అది కర్బూజా ఉంటాయి కదా కర్బూజా షేక్
ఉ
అది బాగా ఇష్టంగా తీసుకుంటారు కూడా చేస్తావు కూడా అది,
ఉ
ఇంకా ఆరెంజ్ జ్యూసు
ఆ ఇంకా మ ఇంకా చెప్పండి. రంజాన్ షాపింగ్కే కాకుండా నెక్స్ట్ రంజాన్ తరువాత మీకు ఏ ఫెస్టివల్ వస్తుందండి.
మాది బక్రీద్ వస్తాదండి, బక్రీద్ వస్తాది దాని లో మేము కుర్బానీ ఇస్తాం మేకదైనా లేకుంటే అవు అయినా ఇచ్చచ్చు ఇప్పుడు మేక అయితే ఒక ఫ్యామిలీ, ఇప్పుడు ఆవు అయితే దాని సెవెన్స్ పట్స్ చేసుకోవాలి.
ఉ
చేసుకొని తీసుకుంటారు అదంతా, ఎవరు సెవెన్ వన్ సెవెన్ వాళ్ళు తీసుకోవాలి అది
బకే సారే
షేరింగ్ అన్న మాటా
ఓకే అండి
రింగ్ చేసుకోవాలండి
ఆ
సో ఓకే అండి మీలు అమూల్యైన విలుగా ధన్యవాదాలు
ఓకే అండి ధన్యవాదాలు ఇచ్చారి టైం అవుతుందిే వెళ్ళితున్నామ అండి ఓకే ధన్యవాదాలు